హుఫ్ బాన్నావా
ఆ బాగున్నానండి మీరు
ఊ బావున్నా ఏం చేస్తన్నారు
ఏం చేయలేదండి ఇప్పుడే ఖాళీగా ఉన్న ఇంతవరకు మా ఫ్రెండ్ తో మాట్లాడినా ఫ్రెండ్
ఉమ్ తిన్నరా
ఆహా ఇంకా తినలేదు మీరు
అహ నేను తినేసిన ఫాస్టింగ్ ఉంటీ ఇంకా అట్లే ఈరోజు ఏం ఫ్రైడ్ ఐటమ్స్ లేవు ఇంకా అందుకే ఇంకా ఫ్రూట్స్ తినేసి అట్లే పప్పూ అన్నం ఫిష్ ఫ్రై తినేసిన
ఒహో
మ్ మార్నింగ్ ఆ ఆ రసం అన్నం తినింటి అది బిన్నే డైజెస్ట్ అయిపోయింది
అలా ఏం తినేయ్
ఆకలి అయింది దాహం కూడా అట్లే అయింది ఈ రోజు అంతా
ఆ
ఊ
ఇంకా ఎయిట్ డేస్ ఉంది అనుకుంటా కదా మీకీ
ఆ అవునండి ఇంకా ఎయిట్ డేస్ ఉంది అసల్ ఎంత భిన్న పోతాంది ఎంత భిన్న అయిపోతానే మంత్స్ అసలు ఇయర్స్ అయితే మంత్స్ లాగా పోతానే మంత్స్ అయితే డేస్ లాగా వెళ్
అది మాత్రం ఉ నిజమే
ఆ
ఈ మీరు రంజాన్ ఎట్లా చేస్తారు ఏమి
మేమోచ్చి ఆ ఆ మా ఫ్యామిలీ అంతా గెట్ టుగెదర్ అయితాం ఎక్కడంటే మార్నింగ్ నమాజ్ చేసుకొని బాయ్స్ అంతా బయటకి వెళ్ళి నమాజ్ చేస్తారు అంతా ఒక ఈద్ గా అని ఉంటుంది అక్కడికి వెళ్ళి నమాజ్ చేస్తారు
ఆ
ఆ వాళ్ళు బాయ్స్ వచ్చే లోపల గర్ల్స్ వచ్చి ఇంక్లూడ్ చేసేసుకుంటారు నమర్స్ చేస్ చేసుకొని వాళ్ళు వచ్చే లోపల అది ఎన్నో సున్నము ఆ ఇంకొచ్చి పసుపు వేస్తే అది నీళ్ళల్లో సున్నం పసుపు వేసి అది కొంచెం రెడ్ కలర్గా మరుతుంది ఏమన్నా మూడు ఆకులు వేసి దాంట్లో కోల్ ఉంటుంది కదా బొగ్గు
ఆ
అవి రెండు మూడు దాంట్లోకి వేసి కలిపి వాళ్ళు ఒకవళ ఆ నమాజ్ చేసుకొని వస్తారు కదా వాళ్ళకి డిస్ట్ అంతా తీసి లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ ఆమ్ ఆ ఎక్కడ ఐబ్రోస్ పైన అంట లెఫ్ట్ సైడ్ ఐబ్రోస్ పైన ఆ ఆ చేయికి కాల్లకి పెడత్తం వాళ్ళు మనీ ఇస్తారు మళ్ళా ఇది అంటారు దాన్ని మనీ ఇస్తారు
ఓహో
మళ్ళా మేము ఇంగ
కు వన్నీ ఇస్తారా
ఆ అంటే పెద్దోళ్ళు చిన్నోల్ల కి ఇస్తారు
ఆహా
హ్ మల్లోచ్చి మేమ అంతా మా ఫ్యామిలీ అంతా మదన్పల్లికి వెళ్ళి సెలబ్రేట్ చేస్తాం. వి కి ఉగాది వస్తాందేమో గాదా దగ్గరలోని
వస్తాందండి
ఉమ్ షాపింగ్ అయిపోయిందా
హ్ మేమేం అలా ఏం చేయలేదు షాపింగ్ ను అనా ఓ. అంటే మాకు చానా పండగలు ఉంటాయి కదా. అన్ని పండుగలకి చేయం అంటే ఉగాది మాత్ త్రం స్పెషలే ఉమ్ మేము అయితే చేయలేదు.
హు హు అంటే ఉగాది అంటే ఎట్లా అది ఏమన్నా
ఉగాదంటే ఇప్పుడు న్యూ ఇయర్ లాగా అన్న మాట న్యూ ఇయర్ అనేది మాకు కి న్యూ ఇయర్ అంతే కానీ ఇయర్ స్టార్ట్ అయ్యేది మాత్రం ఉగాదికి
ఆహా
ఉగాది రోజు ఏం చేస్తారంటే ఉగాది పచ్చడి చేస్తారు
ట్.
ఆ ఉగాది పచ్చడి ఆరు రుచులు ఉండేటాట్టు చూసుకుంటారు పులుపు కారం ఉప్పు ఆ ఆరు రుచులు అట్లా చేసి తింటారు దాని అర్థం ఏమం టే ఇప్పటి నుంచి ఇయర్ స్టార్ట్ అవుతుంది. ఈ ఇయర్ లో మొత్తం కష్టాలు ఉండొచ్చు. దుఖాలు ఉండొచ్చు ఆ ఆ అవన్నీ ఉండొచ్చు కానీ కానీ ఏ అవి ఆరు రుచులు కలిస్తే చాలా బాగుంటుంది ఆ టేస్ట్. సేమ్ అంతే సుఖాలు. కష్టాలు ఉన్నా కూడా నీ జీవితం అట్లే చా టేస్ట్. ట్టిగా ఉంటుంది.
ఆహా హ్మ్ హ్మ్ అవన్నీ వచ్చినా కూడా మనం స్ట్రాంగ్గా ఉండాల స్ట్రాంగ్గా ఎదుర్కోవాలా.
మంచిగా జరుగుతుంది ఎ
ఆ
హ్మ్.
అంతేనా అది ఒకటేనా స్పెషల్ మళ్ళా అఅదేందో పెసర్లా ఏమంటారు.
పేసర్లా.
ఏమో తెలీదండి నాకు గుర్తుకు లేదు. అది ఏందో దాంట్లో ఏందో వైట్ గా. తెల్లగా చేస్తారండి ఏంటివో అవి దాంట్లో చిక్కు కుమ్మారు ఎస్తారు దోసకాయ చిన్న చిన్నగా కట్ చేసి. ఏందో తెల్దు నాకు దాని పేరు వైట్. ట్టుగా ఉంటుంది.
పెరుగన్నమా ఆ ఇది పంచామృతమా.
ఆ పంచామృతంగా దాంట్లో కుకుంభర్ ఎందుకు వేస్తారు ఉద్దీప పప్పు అనుకుంటా ఏందో తెల్దండి అట్లే ఉంటుంది అది కూడా పొడి అది పప్పు వైట్ కలర్లా ఉంట టుంది
అవునా మేము అలా ఏం చేయలేదు
ఆ చేసింటరు కానీ నాకు చెప్పడం రావడం లేదు మీకు అది క్లిక్ అవ్వడం లేదు బ్రెయిన్ లో
ఆ
ఇప్పుడు తెచ్చి తెచ్చి ఇస్తాన్నారు పోలీలు ఇవంతా
ఓ పక్క నోనల్ ఆ పోొలలు బానే ఉ టాయి మీకు ఇష్టమేనా
ఆ చనా ఇ ఇష్టమండి నేను అసలు మా ఫ్రెండ్స్ తెచ్చిరని నేనే లు చేసు కొని తిని వాళ్ళికి కూడా ఎత్తుకొని వెళ్తు తను
అవునా ఈసారి ట్రై చేస్తాాలండి మీ ఉగా అదికి మీ కాలేజ్ కి తీసుకొ వస్తా తపోలి
కొన వసాలండి ఎందుకు మీరు కష్టపడతారు నేనే రెసిపీ నేర్చుకునే వసిన
అవునా తెస్తా తెస్తా పండగందిీగాద
అసలు నేను నా ఫ్రెండ్ అయితే ఎట్ ట్రైనింగ్ లో ఏంటిది సుగుంటలు ఎట్లే చేయడం అంట పోలీలు ఎట్లే చేయడం ఒక పక్క ట్రైనింగ్ జరుగుతా అంటే నేను ఆ పిల్ల ఇద్దరం మీ ూ ట్యూబ్ లో చూకు అ ఉంటివి
ఎందుకు మీరు చదువుకోరా చదువుకోవాలి కదా వాళ్ళు చెప్పేటప్పుడు
అసలు బోర్ కొట్టేస్తా అంటే ఇంకా అవి చూసుకుంటా అంటే మీ
ఆ ఉండ వాళ్ళు చెప్పేవు మనకు అర్థం కావు
ఆ
ఆ అందరికిీ ఒకేసారి చెప్ చెప్తారు కాబట్టి
ఉ ఇ ఇప్పుడు మాకి జరుగుతండ ట్రైనింగ్ ఎట్లా అంటే ఒకసారి ఉన్నాడు ఆ సార్ వచ్చి వెను కలి ఉంటాడు వెనకాల వాళ్ళకి చెప్పిస్తారు ఒక బ్యాచ్ కి టూ బ్యాచెస్ కి మేము ఏమైనా చేసరా రాడు మా దగ్గర మళ్ళ వచ్చి కంపె ప్లయింట్
ఆ అట్లాట్లండి ఆ అక్కడే ఉడి వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళ తెలుస్తు ఉంది. ఏమి ఎట్ల చేయ్యాల్ల అని
ఊ మీకీ ట్రైనింగ్ జరుగుతందేమో కదా
ఆ మాకు ట్రైనింగ్
ఊహు ఎవరు ఆహా ఇగ్నేైట్ వాల్లా ఆ
ఆ ఇగ్నైట్ వాల్లే
ఆ మాకూడా వాళ్ళే
అవునా.
ఊ
ఆ మాకు అంతే అండి. చెప్తారు ఫ్రీగానే చెప్తున్నారా వర్క్ షాప్
ఉ
ఊ బానే ఉంది కానీ ఇట్లే అర్థం కాదు. మనకు అవసరమైనప్ ఎప్పుడు వచ్చి చెప్పిరూ
అవును ఏమన్నా అడిగితే కసుూర్కో కాసుర్కోవడాలు అట్లా జరుగుతాయి.
పిలవడము ఆ అట్లా చేస్తారు మనకి ఇంకోసారి అడగడానికని మనసు రాదు. ఉ
ఈ రోజు అయితే మమ్మల్ని అసలు ఆ ప్రొజెక్టర్ దగ్గర అదే బోర్డు దగ్గర వెళ్ళి కోర్స్ రాయమన్నాడు అసలు చెయ్యి కాళ్ళు చేతులు కాళ్లాంత శివరింగ్వచ్చేసినాయి. సి
నాక్ అలాంటి సిచ్యువేషన్ వస్తే నేను అట్లే వనుకు కిపోత
ఊ మనకు అన్ని వచ్చినా కూడా అక్కడ పోయి ఆ
చెప్పాలంటే ఫస్ట్ అక్కడికి పోవంగానే బ్రెయిన్ ఏమేమో అయిపోతుంది ఇంగ
అవును ఆ ఎంత గట్టిగా ప్రిప్ ఆ ఎంత గట్టిగా ప్రిప్ పేరయినా కూడా అసలు ఆడ చెప్పలేకపోతాం. ఒక టెన్ పాయింట్స్ నేర్చుకొని వెళ్ళింటే దాంట్లో త్రీ ప పయింట్స్ చెప్పేసి వస్తా అంతే నేను మిగి తా ఏ అ సెవెన్ పాయింట్స్ త్యాడో. వదిలేసి వచ్చేసింటా.
ఆహ్ నేను అంతే.
ఉమ్ అసలు స్టేజ్ ఫియర్ ఎట్లా పొగొట్టుకోవాలో ఏమో.
ఉమ్
ఇప్పుడు నుంచే ప్లేస్మెంట్స్ కి ప్రాక్టీస్ చేస్తేనే లేకుంటే ప్చ్.
కష్టం అయిపోతుంది లాస్ట్ కి ప్చ్ ఏమైపోతు. దైవ జీవితం. ఫస్ట్ మనం కాలేజ్కి బయటిక్. కొచ్చేలోపు ఉద్యోగం ఉంటే బాగుంటుంది.
బాగుంటుంది. సొసైటీ లో కూడా పేరు ఉంటుంది.
ఉమ్. పేరుంటుంది. మనము అంత చదువుకున్న దానికి ఖాళీగా ఉన్నామని లేకుండా.
ఇంకా ప్లే ఇది ఈ కాలేజ్ అయిపోయిన తర్వాత జాబ్స్ తెచ్చుకోవాలంటే చాలా కష్టం అంటా ఫ్యాకల్టీస్ చెప్తానే ఉంటారు కదా.
ఆహ్ చాలా కష్టము చాల కాంపిటీషన్ ఉంది. ఈ కాంపిటీషన్ ఎక్కువయ్యే కొద్ది. త్రీ రౌండ్స్ కూడా ఎక్కువ పెట్టేస్తున్నారు.
ఆహ్
ఆహ్ ఎన్ని రౌండ్స్ అంటే అన్ని రౌండ్స్. ఏక్. ఎక్కడన్నా రాలిపోవచ్చు మనం. అది లక్కు పట్టి ఉంటుందేమో.
లక్కు బట్టి ఉన్న లక్. కాబట్టి అంటే ఆడ కోడింగే లాక్కు ఏమి ఉండదు కదా మన స్కిల్స్ పనికి వస్.
అంటే ఫస్ట్. కొన్నిసార్లు లక్ ఆహ్ అది కూడా కరెక్టే.
ఉమ్
ఏమేం.
మళ్ళ వచ్చి సెలెక్ట్ అయినా కూడా కంపెనీకి తీసుకొని వెళ్ళి వన్ టూ మంత్స్ పెట్టి అక్.
పెట్టి ఆహ్ వాళ్ళకి ఏం ప్రాజెక్ట్స్ రాకపోతే పంపి చేయడం.
బెంచ్ పైన పెట్టి పంపించేస్తారు రాజు. తలు ఇంత కష్టపడి తెచ్చుకున్న. ముంగీ వాళ్ళు.
ఉమ్ మనకు ఆశ ఉంటుంది వచ్చేసిందిలే అని.
అట్లని ఫ్రెషెస్ ని తీసుకుంటానానన్. అంటే అట్లా కూడా. కాదు ఇప్పుడు కొన్ని కంపెనీస్ లో. హై శాలరీ ఉంటుంది చూడండి వాళ్ళని తీసేసి ఆ ఆ ఇచ్చేసి సాలరీకి ఒక ఫోర్ ఫైవ్ ఫ్రెషర్స్ ని మంచిగా స్కిల్ ఉండే వాళ్ళని రిప్లేస్ చేస్తానారంట
పెట్టుకుంటన్నారు ఆహో ఏందో ఇట్లా జరిగిపోతుంది బిజినెస్ స్టార్ట్ చేయండి మీకు చన్న బిల్ గన్టిన్ అదే మంచిది ఈ కాలంలో ఒకరి మీద డిపెండ్ అవ్వకుడ
బిస్స్టార్ట్ చేయ్యాలన్నా కూడా ఇది మనీ ఉండాలి కదా ఫస్ట్ ఆ ఫస్ట్ ఇటు జాబ్ చేసుకొని నాకు రెస్టారెంట్ పెట్టాలని ఎప్పనుంచో కలా ఉంది నాకు కుకింగ్ పైన చాలా ఇంట్రెస్ట్ అండి అందుకే చనా ఇష్టం కుకింగ్ అంటే ఇంమ మా సరౌండింగ్స్ లో అసలు ఏం రెస్టారెంట్స్ లేవున్నా కూడా అంత క్వాలిటీ ఫుడ్ ఏమి ఉండదు సో అందుకే తక్కు ప్రైస్ లో క్వాలిటీ ఫుడ్ వాళ్ళకి నచ్చినట్టు కళ అదొక కళ ఎప్పుడు నెరవేరుతుందో ఏమో
నెరవేరుతుందిలేండి గట్టిగా ట్రై చేయండి
మ్మ్
ఇంకేమండి తిన్నారా
మ్మ్ లేదు వెళ్ళాలండి ఇప్పుడు మీరు
నేను తినలేదు అమ్మ పిలి పిలుస్తుంది వెళ్ళి తింటాను బై
సరే బాయ్
మ్మ్ బాయ్